హలో హలో ఆరా ఏం చేస్తున్నవ్
ఏం చేస్తలే నువ్వు ఏం చేస్తున్నావ్
ఏం చేస్తలే ఇప్పుడే పనైంది కూర్చున్నా
కాదు ఏమంటారిప్పుడు యాప్లా కొంతరకి మనీ వచ్చినాయన్నరు కదా
మ్
అయితే ఇప్పుడు నువ్ ఒకసారి చెక్ చేసుకున్నావా ప్రీవియస్ ఏమౌంట్ ట్ దగ్గరికిపోయి
ఏం చెక్ చేయలే నేను
నేను ఈ రోజు ఏమంటారు చూసిన ఏమంటా ఏమన్నా వచ్చినా యా నువ్ అన్నవు కదా వేరే వాళ్ళకి వస్తున్నాయ్ అని అయితే నేను మా చెల్లెల్ది ఆ రోజు చెప్పినా కదా నేను ఆ రోజు నాది నేన్ చి చెక్ చేసుకోలేను నెట్ వస్ స్తలేదని ఈరోజు చూసినా నిన్నటివినవి సెవెంటీ వన్ రూపీసే ఉన్నాయ్.
అంటే టూ టూ థౌజండ్ కదా
టూ థౌసండ్ గదా ముందువి గాదు ఏమంటారు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఈ టాస్క్ల్ దిగ మనది అయ్ ఆ ఆ దీనివి నావి ఇప్పుడు ప్రజంట్స్ ఏమంటరు సెవెంటీ వన్ రూప్ పీస్ ఇంకా ఇప్పుడు ప్రాసెసింగుంది అనమాట ఆ ప్రాసెసింగ్ అని ఉంది కానీ అదే నాక్ సెవెంటీ వన్ రూపీసే ఉన్నయి మళ్ళీ నేను మా ఇంకో ఫ్రెండ్కి చెప్పినా ఇట్లా యాప్ ఇన్స్టాల్ చెయ్యు అని చెప్పినాగా పిల్లక్ తోని మాట్లాడినని ఆ పిల్లకేమో నాతోనే మాట్లాడింది ఒక ఫైవ్ కాల్స్ ఏమో వేరే వాళ్ళ తోని ఒక టూ కాల్స్ నాతో మాట్లాడింది మొత్తం సెవెన్ కాల్స్ ఆమెకి ఎంత టూ హండ్రెడ్ ఫిఫ్టీ సంథింగ్ ఏదో ప్రాసెసింగ్ నుండి
అవును నా ఎందుకట్లా ఎలో కలర్ మార్క్స్ మార్క్స్ వచ్చినాయి అన్నిటికిీ
నేనున్నది ముందుకు ఎయల్లో కలర్ రాలేదు గ్రీన్ కలరే ఉండే నేనే ఏం చేసిన పైన కొనసాగించండి అనుంది చూడు మనం ఏ నెంబర్ ఎంటర్ చేయమనస్తది చూడు మనకి ఇప్పుడు చూడు కట్ చేస్నంక కొనస సాగించండి అని ఉంటది నాకు తెలిసి మన ఇప్పుడు నాది ఇప్పుడు ఎయల్లో కలర్ రాలేవు మేబీ వాళ్ళకి సెండ్ కాలేదేమో అని చెప్పేసి అద ఇది క్లిక్ చేసిన క్లిక్ చేసినాక టైమర్ పడ్డది కింద ఇప్పుడు మనం మెసేజ్ వాట్సాప్ లో సెండ్ చే అంతే ఒకలా సండే కే వచ్చేస్తారు చూడు ఇందాక వచ్చిందినమాట కానీ మనీ చూస్తే నాది సెవెంటీ వన్ రూపీస్ ఏ ఉన్నాయి నువ్వు చెక్ చేయలే
నేను చెక్ చేయలే సేమ్ అదే అట్లనే ఉంది నా టూ థౌజండ్ టూ రూపీస్ే ఉంది గానీ అ ఎల్లో కలర్ మార్స్ మ ఎందుకు వచ్చినాయా అర్థం కావట్లేదు నిన్న టైమర్ వచ్చి అనిటికి లో హోల్డ్ లో ఉంది మళ్ళీ ఒ లాస్ట్ కాకొకరానికి గ్రీన్ ఉంది
నా అసలు నేను కొనసాగించండి అని క్లిక్ చేసినగా
కొనసాయిని అ క్లిక్ చేస్తే నెంబర్ ఎంటర్ చే యమంటారు కదా
ఆడ కాదు మీద మీద ఇప్పుడు మనది టాస్క్స్ ఉంటాయి కదా నేను నీకు లేమెంతెర్స్
స్క్రీన్షట్ పెట్ నాకు మనవి కూడా ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టావా నేను కూడా పెడతా
సరే ఏమంటారు ఇప్పుడు చూసా అయితే నేను ఏం చేసినా నేను నా నైట్ ఏమ రీఛార్జ్ చేసినాక మళ్ళా నీకు చేసే ఫోన్ అంత చీకట్లా మంచి ఉండది ఏమనుకుంటా ఏమో అని చెప్ప చెప్పసి మా మా ఫ్రెండ్కే చేసిన అంటే ఇప్పుడు మనీ ఏమైనా ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయి
దాంట్లోనే వేసినవ ఆ కార్యాలోనే
కార్యాలోనే చేసిన సెవెంటీ వన్ రుపీస్ అని చు ప్పిస్తుంది నేను ఎప్పుడు చూసిన చెప్పాలా నిన్న చూసిన మీ అమ్మ అందరికి పడుతున్నాయంట పైసలు నాకు ఎందుకు పడ రని ఇక జూస్ డే సెవెంటీ వన్ ఉంది మళ్ళా నైట్ నా ఫ్రెండ్ తోని ఒక కాల్ మ అప్పుటికి మళ్ళీ ఇప్పుడు కూడా చెక్ చేసినా ఇప్పుడు కూడా సెవెంటీ వన్యే ఉన్నాయి అంత
అ కొన్ని చేశా అ ఏన్ని కాల్సయ నయి మరి
ఇంత ఇగ ఏమంటారు నీతోని మనం ఒక కాల్ కట్ అయింది కదా కనెక్ట్ కాలేదు కదా
ఆ
అది వదిలేస్తే ఫోర్ కాల్స్ మనవి టెన్ సెకండ్స్ ప్లస్ యే ఉన్నాయి
ఆ
మళ్ళా మా ఫ్రెండ్తోని ఒక రెండు కాల్స్ టెన్ సెకండ్ ప్లస్ యే ఉన్నాయి
టెన్ సెకండ్స్ అరా మినట్స్
టెన్ మినిట్స్ ఇంకా ఏమంటారు అట్ల అయినా సరే ఇప్పుడు టెన్ మినిట్స్ ప్లస్ ఉన్నప్పుడు ఈ ఒక ఫైవ్ కాల్స్ కైనా సరే ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ కాకుండా ఒక ఎయిటీ ఎయిట్
అవును అ ది కూడా కరెక్టే ఇది చేసినందుకు ఎయిటి అలా ఏమ్ పెట్ తిరువాళ్లు లిఫ్ట్ చేసినందుకు ఎయిటీ రూపీస్ అనుకుంటా. మనం చేసినందుకు నైంటీ రూపీస్ అనుకుంటా.
ఇప్పుడు అట్లయినా సరే నేన్ నీకు ఫోర్ టైమ్స్ చేసినా నువ్ నాక్
అవును చేసిన
ఇప్పుడు నాకు అట్లనే సరే కొంచెం మనీ చూపియల్ కదా! లేదు కదా! నాకు ఈ రోజు మైండ్ బ్లాక్ క్ అయిపోయింది. ఏందిది ఇట్లా చూపిస్
తంపే చూపిస్తలే మరి.
అంటే ఇగో మొత్తంకే చూపయకపోతున అన్న
ఆ అహ లేదు. నీకు వస్తేయేమో రా అట్ల టెన్ క్షన్ పడకు.
నాకు దిమాక్ ఖరాబ్ అయితుంది. చూస్
ఏం కాదు కొన్ని డేస్ ఆగు రొండు మూడు రోజులు ఆగుదాం చూద్దాం.
నువ్ చెప్పినవ్ చూసినావ ఎప్పుడు, ఎప్పుడు ఫోన్ చేసినవ్? ఆ ఎప్ ఇప్పుడె ఫోన్ చేసినావు కదా! ఆ రోజె ట్వంటీ వన్ సంథింగ్ ఏమో ఉంది! డేట్ ఆడ. ఆ రోజు నెట్ వస్తలే అని చూసుకోలె. ఇక్కడ వెదర్ కూల్ ఉందనుకో సిగ్నల్స్ వస్తలేవు నాక్ అట్లా అని చెప్పేసి, ఫోన్ చేద్దాంమంటే అయితలేదు. అందుకని చెప్పేసి, ఇగ ఇప్పుడు చేసిన.
మ్
అం అదే నీకు కూడా వచ్చిందా అని? నాది ఫిఫ్టీన్ అనుకుంటే ఇప్పుడు దీంతోని
ఫిఫ్టీన్ ఆ
మ్మ్ ఒకటేమో ఏమంటారు
నేన్ ఇంకా నైన్ లోనే ఉన్నారా. ఎయిట్ నైన్ లోనె ఉన్నారా.
మ్మ్ హు నావి ఫిఫ్టీన్ అనుక్ ట దీంతోని. నేన్ కూడా అంత చూడ్లే. ఏమో మరి. ఒకసారి, మా ఫ్రెండ్ ది నేను ఏం చేసిన చెప్పల్లా ఇద్ ఇద్దరికి చెప్పినా అని చెప్పినాగా!
ఆ
ఆళ్ళిద్దరికీ నేను ఒక్కొక్కసారి ఫోన్ చేసినుంటి. కానీ
ఆ
నెట్ ప్రాబ్లం వల్ల మధ్యలోనే కట్ అయిపోయింది. మనిద్దరం మాట్లాడినంత కరెక్ట్ గా లేదనమాట అక్ కడ. ఒక కరెక్ట్ టెన్ మినిట్స్
మధ్యలో కట్టయితే ప్రాబ్లం మనది కాదుగా!
మనది కాదుకని మల్ల అవి ఎందు కొ ఏమో గాని ఆళ్ళిద్దరికి అట్లే అయింది. ఆ ఒకసారి మనిద్దరం మాట్లాడినప్పుడు టూ టైమ్స్ కట్
ఆ టూ టైమ్స్ కట్ అయింది. అంటే, ఫోర్ టైమ్స్ అయిపోయినంక మళ్ళీ చేసినప్పుడు అయిందట్ల.
ఆ. మరింగ ఏందో ఏమో ఇది.
ఏం అర్ధం అయితలె.
ఆ ఒకసారి సూద్దాం. ఒక ఫో ఎట్లా ఆ సార్ ది ఉంది కదా నమ్ బరు. ఏమైనా ఉంటే ఆ సార్ కి అడగొచ్చు డౌట్.
మనము పేమెంట్ ఇది కూడా డైరెక్ట్ వాట్సాప్ షేర్ అయితది తెలుసా!
ఏమోనే
కార్యాలోకి డైరెక్ట్ కార్య యాప్ టు కార్యయాప్ వాట్సప్ కె వచ్చేట్టు. పేమెంట్ ఏమన్నా ప్లీజ్ అదే డైరెక్ట్ అదే వస్తాది నేను చూపిస్త తి అది పెడదాం సరే పేమెంట్ ఇష్యూ ఉందాని ఒస్తాది డైరెక్ట్ పెడదాం
అదే ఎయాలే ఊకే ఉమ్ మరి ఏం చేస్తున్నారు ఇంకా అంటే నువ్వు వేరే ఫ్రెండ్స్ కి చెప్తా అన్నావు కదా
చెప్తా అన్నావ్ ఎవ్వరు ఒస్తలేరు ఒక అక్కనయితే చేస్తా చేస్తా చేస్తా ఉంటుంది ఆమె డ్యూటీకి పోతది టైమ్ ఉంట లేదా ఆమెకి హా ఆమె ఇంటికి పోయెలోపే అతుదంటా ఇంటికి పోయినాక అళ్ళు ఉంత గింతా అవన్నీ చేసే సారికి ఏ టైమ్ అయితది చూస్తే అర్ధం కాదు కానీ డైలీ చేస్తాం చేసినప్పుడుల్లా అరే ఇంటికి పోయినంక చేస్తారా ఇంటికి పోయినంక చేస్తారా అంటుంది ఇంటికి పోయినంక మళ్ళా తర్వాత రోజూ చేస్త అట్లా అంటుంది అరే టైం ఉంటలేదురా నాకు అది ఇది అని ఉమ్ అయిపోలేదు ఇంకా స్టార్ట్ కూడా ఒకసారి నాకే చేసింది నేను కారయాప్లే లేను డైరెక్ట్ చేసింది నాకు చెప్పకుండా అయ నేను లిఫ్ట్ చేయానికి రాలేదు ఇగ నాకు ఇగ అది కాదు ఒకటి చేసింది అనుకుంటా అంతే
అరే
ఆమెకి కూడా తెలిసింది ఎవరు లేరు నేనే అనుకుట్ట నేను ఉన్నా
అరే
అ ఆమెకు ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తుందో తెలిదు ఆమె ఎప్పుడు ఫ్రీ గా ఉంటుందో కూడా తెలుస్తలేదు డైలీ చేస్తున్నా నేను కాల్స్ ఆమెకి ఆమే డ్రైవింగ్ స్కూల్ లా టీచరు
ఆహా
అందుకే
ఉహూ
ఇంకొక ఆమెనే ఏమో భవ్య అని ఉంటది ఆమెతోటి మాట్లాడినే ఒకసారి టూ టూ త్రీ టైమ్ స్ మాట్లాడిన ఆమెతోటి ఇంకొకటిమో నేను మా మమ్మీ నంబర్ పైన లాగిన్ చేసినా మా అక్కయి ఒక ఫోన్ ఎక్స్ట్రా ఉంది మళ్ళీ మా నంబర్కి ఓటీపీ పంపి చ్చి ఇగా లాగిన్ చేసినట్ మా అమ్మీదే ప్రొఫైల్ టాస్క్ అప్పుడే ఫినిష్ అయిపోయినది ఆ ఇడా ఒక అక్కంటే ఆ అక్క తోటి ఒకసారి మాట్లాడిన మా మామ్మీ దానితోటి మమ్మీ నంబర్ పైన ఈ ఫోన్ తీసుకోనీ అంతే ఎప్పుడు ఓడుస్తేయో ఏమో ఇవి
ఆ నార్మల్గా ఏమంటారు మా చెల్లెలవి కూడా ఇంకా ఉన్నట్టున్నాయి ఇంకొక టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నట్యి మా ఫ్రెండ్స్ కి చెప్పినా కానీ నేను ఏం చెప్పా ప్ప నా అంటే ఎవరికైనా క ఏమంటారు ఇట్లనే చెయ్యడే అని అని అంటే సరే అని అన్నారు ఇంకా చూడాలి ఇగా ఒక అక్క నాకు మెసేజ్ వచ్చిందని చెప్పిన చూడు ఆమెను అడగాలి మళ్ళీ అక్క నీ ఎంతొచ్చినమని అని చెప్పి
ఆ అడుగు
ఆమె ఎప్పుడో అయిపోయింది అని అంటుండే
ఆహా అయిపోతే వాళ్ళు లిఫ్ట్ చేస్తారా వాళ్ళు అయిపోయినాక కూడా లిఫ్ చే లిఫ్ చేసినా కూడా మనీ వస్తాయి తెలుసా అది
అవును కానీ ఆమె ఏమంటారు నాక ఏం రెస్పాన్స్ ఇయ్యలే ఆరోజు నీకు మెసేజ్ చేసిన చూడు మన ఇద్దరం ఫస్ట్ కాంటాక్ట్ అయినాం చూడు అప్పుడు మన ఇద్దరం మా ఇట్లాన్న నెక్స్ట్ టూ డేస్కి ఇట్లా రిప్లై ఇచ్చింది నా అయిపోయినాయి టాస్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది అని చెప్పింది ఈయ్యా నేను కాల్ చేయచ్చ చ న కూడా అడగలేనిక అయిపోయింది అన్నది కదా అన్నందుకు
ఆహా
ముందు ఇంక ఇద్దరు ఫ్రెండ్స్కి చెప్పినా కదా అని చెప్పేసి కొని మా చెల్లెలు కూడా నీ
మీ చెల్లె తోనే మాట్లాడపోయినవ్
హలో
సరే అన్న మరి
ఆ సరే సరే
ఇ